కథనా
స్పీకర్ ప్షన్ ఆనే
ఏ స్వీకరి న వాడతార నాగు చవుదినో అన్నట్ట్ట అయి తన్ని చవు దగ్గర పెట్టుకొని మాట్లాడుతాం ఇన్ని ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుైతే తం
అవును ఏంటే ఇంది ఇర ఇట్లా ఇరవై నిమిషాలు మాట్లాడాలిమా
రణ
ఇరవై నిమిషనే మాట్లాడుతను
ఆ
ఇన్న మడుతే గండల్ గండలు మాట్లాడినయి కాదు కానీ సగం సగమైన వాడితే ఏం మాట్లాడ
కాదు పోయిందా
ఆ
సామె్య కలిసిందా
ఇండియా
ఏం చెప్పారు ఇంకా
ఆ నేను కట్ చేయడానినికి వతాంది ఇక ఎర్రనొక్కద అని చెప్తాంది
ఏదాంచ లేవలో ఇంకా పడుకొని
ద నుంచి ఒక నాలుగు గంటలలకు వండుకున్నాడు
ఎందుకు ఇప్పుడు పంట నైట్ ఎప్పుడు పంటాడు
ఒకకటి పన్నెండయితుద
వొద్దున లేస్తాడా మరి స్కూల్ పోవడానికి
పొద్దుని లేవాడు లే పాలగ
మీ వేదాశిక అప్డే స్కూల్స్ అన్న అప్డే నేను ఫోర్టీన్త్ నుంచి ఇకా తొందర ఉత్తరా పదిహే ఎట్లాకే
హ
ఫోర్టీన్త్ నుంచి హాఫ్ డే స్కూల్స్గా పది గంటలక వస్తారా
చూసు పది అంటారు
ఆహా ఇప్పుడు ఫుల్ డే నే మ మధ్యాహ్నం మొత్తాండు కదా
ఏ ఆఫ్ డే కూడా మధ్యాహ్నం మత్తరు
ఉహు
ఫోర్టింత్ నుంచి ఆఫ్ డే స్కూల్సా ఫోర్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ ఆట కదా టెన్త్ ఎగ్జామ్స్ కదా
సిక్స్టెంతో
ఫోటీంతే కదా
నాలుగు రోజులకో ఎగ్జామ్ ఆట టెన్త్ ఎగ్జామ్
నెల రోజులు జరుగుతానయటగా ఎగ్జామ్స్
పర్చ్చిలేచిపోతే ఉంటది మధ్యాహ్నం ఆనే వాళ్ళకు టెన్త్ ఎగ్జామ్ జరిగింది ఉం టెన్త్ ఎగ్జామ్ లేని రోజు పొద్దున ఉన్న రోజు మధ్యాహ్నం
మధ్యాహ్నం ఎన్ని గంటలకు పోతరు ఒకటి గంటలకా
కాద్ పదకొండున్నరకె
ఆహా
ఇక మధ్యాహ్నం స్కూల్ ఉన్నరోజు వేస్ట్ హాఫ్ డే అనబడదు ఫుల్ డే
ఫుల్ డే నే ఇగ
ఇక పదకొండు పన్నెండున్నరకు అట్లా పోతే పదకొండున్నరకు పోతే ఏం హాఫ్ డే అదే మార్నింగ్ ఉన్న రోజు అయితే తే
రెగ్యులర్ టైమింగ్స్ ఆరు గంటలకు ల నరకపోతే మధ్యాహ్నం ఒకటి గంటల వరకు వత్తరు
ఉం
అట్లా మంచిగా ఉంటంది హాఫ్ డే
ఇగ ఈ మధ్యాహ్నం అయితే ఇక లేవాలి తయారు కావాలే తినాలే స్నానం చేశేలోపు వ్యానత్త నే ఉంటది తయారయ్యే లోపు పద కొండు ఎంతసేపు అయితది
ఎగ్జామ్స్ అన్ని రోజులే కదా మధ్యాహ్నం ఉంటుది తర్వాత
మధ్యలో మళ్ళా ఫుల్ డే ఎగ్జామ్ లేని రోజు మార్నింగే ఉంటది
అవును అట్లా ఇట్లా ఒక పది రోజులు మధ్యాహ్నం